ఆ
హే మీ చేస్తు స్తున్నారండి
తేరా పోతున్నాం అండి
తోట తెరపోతున్నార అండి
ఆ తోట తేరా పోతున్నామండీ
అంటే మీ ఊళ్ళనే చేస్తారా అండి తోటలు మరి
ఆ వేర ఊరికి పోతున్నామండీ
అంటే మీ ఊళ్లో లేవా మరి
లేదండి వేరే ఊరికి పోయి బతుకుతున్నామండి
వేరే ఊరుకి వెళ్తారా అండి
అవున
మ్మ్ అంటే తోట ఒకటేనా ఏమన్నా పత్తులు గిట్ల పొయేర్
పత్తు లేరుడు తోట లేరుడు ఏవ్వరుండరు కులేరుడు
ఇక్కడ కూడా బేరుక్ కులేరా కూడా పిలుత్తాంది ఇక్కడ కూడా పోతాన్నం
హలో
బెరుకుల యాడ్ పొయినా పిలు పిలిచినప్పుడు ఇటు పోతున్నాం లేకుంటే ఆ అక్కడకు రేగుల పల్లెకు పోతాన్నం
ఉహు అంటే పక్క ఊరికి పోయే పని చేసుకుంట్రు
పని బో
ఉద్దా రోళ్ళా పనికి పోయి డబ్బులు పడ తన్నయా అండి మరి మీకు
ఏ మో పోను అయితే పోతున్నాం డబ్బులు అంటే ఇక
ఆహా వంద రోజుల పనికి పోతే మరి ఎట్లా పడతాయి డబ్బులు
అవి ఎట్లా పడేది తెలియదు గానీ పోయినాక పోతానం కాని అ పోతాన్నం వత్తాన్నం వొత్తార అత్తార
మరి ఇప్పుడు రోజు తోట లోకి ఇట్లా పోతారు కదా రోజు కూలీ రోజెనా లేకపోతే వారానికి ఒకసార వారానికి ఇస్తారా
లేదు లేదండి తోట లేదు తోట అయిపొయినాంక ఇ తిర్ర డబ్బులు
తోట అయిపోయినాంక ఒకటేసారి ఇత్తారా
తోట అయిపోయినాంక ఒకటే సారిస్తారు డబ్బులు
కూలి మరి ఎంత రోజు కూలి ఎంత
రోజు కూలీ మూడు వందలు మూడు
మలీ మ
ఆ మూడు వందల యాభై రూపాయలు గాని యాభై రూపాయలు బులౌజర్ కు కిరాయి వ మూడు వందలు మ మనిషికి
అంటే వాళ్ళే కిరాయి పెట్టుకొని తీసుకుపోతారా మిమ్మల్ని
అల్లే కిరాయి కిరాయి పెట్టుకొంటురు
ఉమ్మ్ మరి ఆ పనులు అయిపోయినాక మరి ఎటు పోతారండి
ఎం అనా గడ్డి పత్తి ఏరా పోతారు పోతారు అండి అల్లకట్లనే ఇగా పిలుస్తారు కదా ఎవరయినా ొరు పిలుత్తానే ఉంటే పోతూనే ఉంటాం
ఆ మరి ఎండాకాలం ఇప్పడు తును కాకులు కోస్తారా అండి మీ దగ్గర
ఆ కోతారండి తునికాకులు కూడా కొత్తరు పోతూనే ఉంటారు తునికాకులకు కూడా తునికాకులకు పోతారు అప్పటికి ఇంకా ఎనుక ముందోళ్ళ అయినా వంద రోజుల పని ఉంటది వంద రోజుల పనికి కూడా పోతూనే ఉంటారు
రోల పనికి కూడా పోతారా
వంద రోజుల పని ఉంటది అప్పుడు బరుకులు కోతుడు ఆడి మొగోకు ఆటు ఇటు పనులు మస్తు పనులు ఉంటాయి పనులు ఎందుకు లేవు
మరి మీరు నాటు పోతారా
ఆ పోతమంది
మీకున్నదా అండి మరి భూమి జాగా పొలంగిట్ల ఏమనా ఉన్నాయా
ఏం భూమి జాగా ఉన్నది ఏం భూమి జాగా లేదు నాకు
మ్మ్ అంటే రోజు కూలి చేసుకొని బతకడమేనా
ఆ రోజు కూల్ చూసుొని బతుకుడే భూమి లేదు జాగలేదు ఏమి లేదు
మరి మీరిద్దరు ఉన్నారా ఒక్కరు ఉన్నారా మీకు పిల్లలు ఎంతమంది
ఒక్కదాన్నే ఉన్న నేను
మీ ఆయన ఎటు ఎల్లిండు మరి
మా ఆయన పోయిండు పై లోకం
చనిపోయిండా
ఆ
ఏమైంది మరి ఎందువల్ల చనిపోయిండు జాబ్ వచ్చిందా ఎందుకు ఏమైనా డ్రింక్ చేసేదా తాగేదా ఏమన్నా
తాగేది కొద్ద జబ్బు వచ్చింది అయినా నేను ఒక్కదాన్నే ఉన్నాయి ముగ్గురు మూడు దిక్కుల పెరిగిర్రు ముగ్గురు ఆడపిల్లగాళ్ళు
ముగ్గురు ఆడపిల్లలేనా మీకు
ఆ ముగ్గురు ఆడోళ్ళు ముగ్గురు మూడిదిక్కలా పోయెరు నేనొక్కదాన్నే ఉన్న ఒక్కదాన్నే ఉంటా ఇగా ఆ ఇంట్ల
ముగ్గురికి పెళ్లిళ్లు చేశారా మరి అంటే పిల్లల పెళ్లి అయినాకనే చనిపోయిండా
ఉహ మరి మీర ఒక్కరే ఉంటరా ఇగా మరి పిల్లలు వస్తారు అప్పుడప్పుడు
పిల్లలా వాతర్ అప్పుడప్పుడు వచ్చి పోతారు పండగలకు వచ్చి పోతారు
మరి మీరు చేసుకుంటే బతికేటోళ్లు వాళ్ళు పడుగలకు వస్తే మరి మీరే చేస్తా పెడతారా లేకపోతే వాళ్ళే అక్కడినుంచి తెచ్చుకుంటారా
వాళ్ళు ఏం చేస్తురన్ ఇక మేమె ఇంత కూలోనాలో చేయాలే పిల్లలకు అటో ఇటో ఇంతఎలా తీయాలే పండగకు వాలే వాళ్ళు తెచ్చి పెడతారా పూర్ణలు చేసి మేమే ఎల్లదీయాల
ఉమ్మ్
నేనే ఎల్ల తీయాలి కూలినాలో చేసిగా వాళ్లని కన్నందుకు
అంతే కాదండి మరి ఆడపిల్లలాయ్ మగపిల్లైనా చూసుకో
అదేద ఆడులట వట ఎలా తీ్యాల మనమే ఎలా తీయాల ఎవన ఎలా నిస్తారు
అంతే మరిగా కన్న తల్లి ఉన్నప్పుడు కన్న తల్లి ఇలా తీసుకోవాలి కదా అన్నిీ విడాల
అంంత
ఆ అ పిల్లలా పిల్లా లాయి క్క్ర
ఆ తిమ్న్నమెల జిల్లలారు
పెద్దవా కద్ద కధర మనషసుకిధర అయిరా
ఆ మనసుకి ఇద్దరయిలా
ఉహ మరి కట్నాలు మరి పాటించ చేసి్రండి పిల్లలకు
వేవాల ఏడి ఏడి
అంటే ఏమివ్వకుండా ఉత్తానం చేసుకొని వెళ్ళిరా వాళ్ళు
ఏం లేదు కదా ఏం లేకనే చేసుకున్నారు బిల్లలా
ఆహా
ఏం లేకనే జిల్లాాల చేసుకొని తీసుకొని తి
మీరు రోజు రోజు పనికినికి వెళ్తాంటారు నాకు
ఆ రోజు రోజు పనికి వెళ్తాం ఇద చేసుకుంటేనే బ్రతకుడ లేకుంటే లేదు
హ
అది ఏం లేదు
మరిసారి మంచిగా ఉన్నాయా మిర్చీలు తో తోటలు గిట్ట మంచిగా ఉన్నాయా మరి
ఆ టోటల్ గచ్చానా ఇంకా ఆటోట ఇంకొక్క నెల రోజులు దొరుకుతాయి
తర్వాత ఇ ఖాళీనైనా కోతల కోతార మరి ఆడమ నాట్లు పెడతారు కదా
ఆడమ నాచ్చ పెడితే పోతాం మళ్ళీ ఆయిడిపో అంగ పోతాం ఆయడిపోనంగా మళ్ళ వానాకాలం నా అంతకు దానికి దనికిపోతాం టోట్ల అయిపోతాయి ఇక ఇంకొక నెల రోజులు దొరుకుతాయి పనులు ఇక తర్వాత ఏం లేదు ఇక కానుండ వ ఏండవగా
అంటే ఇప్పుడు మళ్ళా వర్షాలు పడేదాకా వంద రోజుల పనినికిత పెడతారు కదా వంద రోజుల పనికి పోరా మీరు
ఆ పోతాం పోతామండి వందల రూపాయకి కూడా పోతాం ఎందుకంటే నాగ తతను కదా పైసలు ఏంటి అవకాశానికి ఇంట్లకు దానికో దీనికో చిల్లర ర్చలకు మహిళా సంఘాలకు దానికి దీనికి వెళ్తాయి కాబట్టి ఇడి పోతాను అందరు కానీ పోకుంటా ఆక పోతే ఆ పైసలు కూడా సక్క గత్తలేరు ఎట్లా అని జనాలు అందరూ ఆటే ఒరిగేారు ఇక
అంటే రోజుకి ఎంత మంది పోతారు మరి
ఆ రోజుకి ముప్పై ఇరవై మంది దాకా పోతాను
ఆ
ముప్పై నలభై ఇరవైఐదగ పోతను
ముప్పై నలభై మంది ఒక బయలోనే పడతారా
ఆ ఒక ఒకేళ కాళ మీద ఒకళ దొక్కుకుంటా
అంటే అందరు నిలబడిపోతాను ట్యాంక్ పోయే ట్యాంక్ వస్తారు మరి
ఆ ఆరు గంటలక ఎక్కుతాను ఆరు గంటల ఎక్త ఆడి వేటాలకు ఆరు ఆరున్నర దాకా అవుతుంది
ఉ
అైతుంది ఏడైతుందిోనాడు ఎ అల వాట చాలా కేైతే తను
మరి డబ్బులు ఇస్త తరవారం వారానికైనా లేకపోతే ఒకసారి అన్ని అమ్మినాకనే ఇస్తామంటారా
ఒకప్పసార గి సేన్ అయిపోయినాక డబ్బులు ఇస్తారు
మహ
చైన్ అయిపోయిత చైన్ అయిపోయిన అంకం డబ్బులి ఇస్తారు
ఆ
ఆ
అందర అయితే నిమ్మనంగా ఉన్నారా
ఆ మేము చేసే పనులుకి అవి
అ
చేన్ పనులు అందరుళ్ళ పనులు తోటలు ఎరుడు పత్తుల ఎరుడు పలు ఈ పనులకే పోతాను
అ ఈ మధ్యలో ఎక్కడైన్నా దేవుని దగ్గరికి వెళ్ళిొచ్చారా మరి
దేవన్ కడకి
ఎళ రాండే మరి మాధ్యలా
ఈ ఆ మధ్యలో వేన పోయిన దేల కాడి వేన
ఏదేందా కేరివచ్చరు
ఐలాం వనం కోరైలు వనం ఎమలాడ వణం
ఉమ్
జేవులకాడి వేణ
బానతిరుగి వచ్చర
ఆ పోయినా పోయి తిరిగిచ్చిన
మేడారాముంలో మరి ఈసారి కొత్తగా చేసిారంటారు బాగుందా అండి మరి
ఆ బాగున్నది నావు
అంటే ఇదరకు పాతగాంటే మంచి ఉందా ఇప్పుడు కొత్తగా మారినందుకు మంచిగా ఉందా
ఇప్పుడే మంచిగా ఉన్నది ఇప్పుడే బాగుంది
అంటే జాతర వేరా జాతర వెనాక వేరా
ఆ జాత్ర ఏళ్లంక పోయినాం
ఉహుమ్
జాతర వెల్ నంకా పోయ్ చూసోచ్చినాం జనాబాలు బాగుంటారనే జాతర వెళ్నాన్క పోయ్ సోచినం
అంటే అందరు అంటున్నారు కదా మరి రైతులను ముంచే మేడారం జాతర అద్ చేసిండు మరి మళ్ళసారి గెలిపీయొద్దు చెయ్యొద్దు అంటారు మరి మళ్ళసారి ఆయనే గెలిపయడం ఇష్టమా వేరే గెళ్తే బాగుంటదా
ఈ అందరి తోటి మనది కదా
ఉమ్
అందరి తోటి మనది అందరంగు ఆ అందరం ఓకే అయితేనే ఓకే అయితది అందరం ఓకే గా కంటే ఒకే కాదు గ ట్లా
ఉమ్
అందరో అయితే కెల్పిస్తున్నాం లే పోతే కుంటే లేదు
అందరం ఒకేంటె ఒకరికొ ఒకలం చెప్పి ఓటేసుకోం కదా ఎవలిఇష్టంగా వాళ్ళు వేత్తరు కదా
గదే ఓలి తంగా అన్నేఉంటది అందరు అనుకుంట్రు కదా అనుకున్నప్పుడు అంద మనం కొెంచెమ్ పాల్గ అన్ తో
ఉమ్ అంటే ఇగ మీ నమ్మకం అయితే ఇగ అందరు ఎటు ఉంటే గటె ఉంటానంట్ర అండి
ఆ గంతే
ఉమ్
ఆ మేం జేసే పనులకి గా అండి వ్యవసాయ పనులు కూలి పనులు మేం చేసేవి గా పనులు నచ్ నచ్చిల నేన్ జేసె పనులదిగా తెల్లార్తె కోలోనికి వాయ్ కుంట్
ఆ
తెనుకులాడుకోలంటే అల్ రైతులమ్ కూల్ చేేసుకునేటో ళ్ళమ్